ఇంటిక్ తీసుకొని వస్సా
ఆ విన్పిస్తుంది విన్పిస్తుంది
ఏం ఖాళీగానే ఉన్నావా?
ఆ అవునవును వంటగదులో పనులు పూర్త్ పూర్తి చేసి ఇప్పుడే అరువు మీద కూర్చున్న చెప్పు ఏంటి విశేషాలు?
అరుగు మీద కూర్చున్నావా ఏం లేదు క్కాయ ఏం లేదు ఖాళీగా ఉన్నావా లేదా అనేస్ చేశాను ఏదైనా విషయాలు ఉంటే చెప్పు
చెప్పు నువ్వు దేని గురించి ఫోన్ చేసినావొ చెప్పు
నేను అదే రమనా ఆ పాత వస్తువుల గురించి ఒకటి అనుకున్నాం కదా దానికోసం అని చేశాను
ఆ ఏది ఆ రచ్చబండ దగ్గర కూర్చొని మా తాతయ్య వాళ్ళు మాట్లాడుకునే పాతకాలపు ముచ్చట్లు వింటున్న ఆ రోజులు గుర్తొస్త్ చాలా వింతగా ఆనందంగా అనిపిస్తుంది
ఆ నిజమేరా నేను కూడా మా ఇంట్లో ఒక పాత పెట్టె చదువుతుంటే నాకు పాత డ్ రేడియో కొన్ని పాత మట్టి బొమ్మలు కూడా కనిపించాయి అవి చూసాక మన చిన్నప్పటి రోజులు ఆ పాతకాల వస్తువులు ఎంత బాగుండేవో అనేసి అనిపించింది
ఆ రేడియో నా రేడియో అంటే నాకు ఆళ్ళు ఎవరు కొంచెం సప్పడేక ఉండుమను లేపోతే నువ్ ఏ ఎటన్న పో నాకు నీ వాయిస్ అ అందరు వాయిస్ వినిపిస్తది చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉదయాన్నే రేడియో లో వార్తలు పాత పాటలు వింటునే కదా నిద్ర లేచే వాళ్ళము బా ఇప్పుడైతే కళ్ళు తెరవగానే అంద
ఆ చెప్పు
ఇప్పుడైతే కళ్ళ తరువానే అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ ఆ వాయిస్ ఇనిపితందా ఇనిపితలేదా
చెప్పు
మరి చెప్పంగా కూడా చెప్పు చెప్పంటావు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా ఆ పాతకాల ప్రశాంతత ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు
అప్పట్లో బట్టి మనుషుల మధ్య బంధాలు ప్రేమాభిమానాలు చాలా ఎక్కువగా ఉండేయి స సాధ్యమైతే పిల్లలంతలో గోలీలు కబడ్డీ లాంటి ఆటలు ఆడుకునేవాళ్ళు ఇప్పుడైతే పిల్లలు ఇంట్లోనే కూర్చొని వీడియో గేమ్ మాట్లాడుతున్నారు అక్కయ కు
కరెక్ట్ ఆ రోజులో మన పెద్దవాళ్ళు కూడా రాత్రి భోజనం అయ్యాక ఇళ్ల ముందు అరుగులు లేదా మంచాలు వేసుకొని చల్లటి నీళ్ళ వెన్నల్లో కూర్చొని ఊరు ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు రామాయణం భారతం లాంటి కథలు చెప్పేవాళ్ళు ఆ జ్ఞాపకాలు తలచు అనీ మనసుకి ఎంతో హ్యాపీగా ఉందో
అవును అప్పట్లో మన పల్లెటూరు వాళ్ళకి మట్టి గోడలు ఇల్లులు ఉండేటివి కదా పైన పెంకుటిల్లు అవన్నీ ఉండేటివి చల్లట్ గాలి చాలా బాగుండేది ఇప్పుడు ఊరంతా కాంక్రీట్ బిల్డింగ్లు అవన్నీ అయిపోయయి ఏసి లు పెట్టించుకున్నా చల్లదనం ఆ హాయి మాత్రం రావట్లేదు
నిజం వస్తువులోనే కాదు మన సాంప్రదాయ రుచులు కూడా మారి పోయాయి అప్పట్లో మట్టి కుండలో నీళ్ళలు తాగేవాళ్ళం ఆ నీళ్ళ కుండే మట్టి వాసన మరియు చల్లదనం అమృతంలాగా ఉండేది రాగి ముద్ద జొన్న రోట్టలు సిద్ధి అన్నం తినే వాళ్ళు అందుకే మన తో
అవున్ రా ఇప్పుడు మనం తినేదంతా కెమికల్ ఫుడ్ అయిపోయింది కదా అసలు పెళ్లి కాకముందే మనం పాతకాలం రోజులు మిస్ అవుతున్నా అంటే మన తర్వాత తరం వాళ్ళకి ఈ పాత సంస్కృతులు వస్తువులు గురించి తెలియదేమో అనేసి భయం వేస్తుంది
కరెక్ట్ పాయింట్ చెప్పావు అందుకే నేను ఒక ఆలోచన చేస్తున్నా మన ఊర్లో ఎవరిళ్లలో అయినా ఉపయోగించకుండా పడి ఉన్న పాత పాతకాలపు వస్తువులు అంటే ఆ రాగి పాత్రలు రోలు రోకలి తాళ పత్రాలు పాత నాణాలు లాంటివి సేకరించి మన ఇద్దరం కల్సి ఒక చిన్న పల్లెటూరు మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది
అబ్బా మంచి ఐడియా ర ఇది దీని వల్ల పాతకాలపు ఆ జ్ఞాపకాలు మళ్ళీ బ్రతుకుతాయి, మన ఊరి పిల్లలకు కూడా మన పూర్వీక జీవన విధానం తెలుస్తుంది.
ఇప్పుడేం మారింది అప్పట్కిప్పట్కి బయటకచ్నావ
వేరే రూమ్ కచ్చిన
సయాచా
అది సడన్ గా ఫోన్ చేసి మాట్లాడుకుంటరని నాకెట్ల తెలుస్తది జెప్పు
అవును రేపడి నుండి మనం ఊర్లోని పెద్దవాళ్ళని గల్షి వాళ్ళ దగ్గర ఉన్న పాత వస్తువులను సేకరి ఇంచడం స్టార్ట్ చేద్దాం అలాగే వాళ్ళకి తెల్షిన పాత కథలోను గుడ డైరీలో రాసి పెడదాం
మ్మ్ అలాగేర ఈ ఐడియా గుడ చాలా బావుంది ఖచ్చితంగా ఈ ప్లాన్ వింటుంటేనే నాకు చాలా ఆనందంగా ఏస్తుంద రేపు ఉదయం నుంచే మనం స్టార్ట్ చేసేద్దాం
మ్మ్ ఇంకొక విషయం మ్యూజియం అనేసరికే నాకొక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది మనా చిన్నప్పుడు అమ్ అమ్మమ్మ వాళ్ళింట్లో పెద్ద రోలు రోకలు ఉండేటివి గదా పండుగ వస్తే జాలు ఊర్లో ఆడవాళ్లంతా కలిసి ఒక చోట చేరి పిండి వంటల కోసం దంపుతుంటే వచ్చే పాటల సప్పుడు గుర్తుందా
అబ్బా ఎంత బా గుర్తు చేసావురా ఆ దంపుడు పాటలు అలస పాటలు వింటుంటే ఎంత బాగుండే కదా ఇప్పుడు అందరి ఇండ్లలోకి గ్రైండర్ లు మిక్సీ లు వచ్చేసాయి బటన్ నొక్కగానే అన్ని అయిపోతున్నాయి గానీ ఆ రోజుల్లో అందరు కలిసికట్టుగా పనులు చేసుకుంటూ పంచుకునే ఆ నవ్వులు సంతోషాలు మాత్రం ఇప్పుడు మిస్ అవుతున్నాం
అవును ఈ మిషిన్లు వచ్చాక మనుషులకు ష్రమ తగ్గింది కానీ బంధాలు గూడా యాంత్రికంగా మారిపోయాయి అప్పట్లో ఒకరింట్లో పెళ్లి లేదుగా పండే ఊరంతా వచ్చి పచ్చని పందిరు వేయడం నుండి వంటల వరకు అన్నీ పనులు కలిసి ఫంక్షనాల్స్ అయిపోయాయి డబ్బులి తే పని జరుగుతోంది కానీ ఆత్మీయత ఎక్కడ కనిపించట్లేదు
నిజం రా వస్తువులే కాదు మన సాంప్రదాయ వైద్యం కూడా మనం చాలా మిస్ అవుతున్నాం మనకి చిన్నప్పుడు కొంచెం దెబ్బ దగిలిన జలుబు చేసినా అసలు హాస్పిటల్కే వెళ్ళే వాళ్ళం కాదు మన అమ్మమ్మే ఇంట్లో ఉన్న పసుపు అల్లం తులసాకులతో తగ్గించేసేది ఆ నమ్మకం ఆ ఆయుర్వేద రహస్యాలు ఇప్పుడు ఎవరికి తెలియట్లేదు
మ్మ్ అవునవును వంటిల్లో ఒక పెద్ద హాస్పిటల్ లాగా పనిజేసేది అప్పట్లో మనం చే పోయే ఆ చిన్న మ్యూజియం లో ఈ పాత కాలపు వైద్య చిట్కలను మన ఊరు పెద్దలకు తెలుసు ఆయుర్వేద రహస్యాలను గూడా పెద్ద చాట్ మీద రాసి పెడితే ఎంత బాగుంటుందో గదా వచ్చే తరం పిల్లలకి అది ఒక పెద్ద నిధిలాగా ఉపయోగపడుతుంది
ఈ ఐడి చాలా బాగుంది రా కేవలం వస్తువులే కాకుండా మన సంస్కృతి విజ్ఞాని కూడా భద్రపరచాలి పెళ్లి కాకముందే మనం ఇద్దరం కలిసి మన ఊరి కోసం అంత మంచి పని చేయబోతున్నావు అంటే నాకు చాలా గర్వంగా ఉందినా సరే రేపు ఉదయాన్నే మనం ఫస్ ఇంటికెళ్ళాలో మాట్లాడుకుందామా
ఆ అవును ఎక్కడికెళ్దామంటే మన ఊర్చివనా ఉండే ఆ పెద్దయ తాత గారి ఇంట్లో చాలా పాతకాలపు రాగి నాణాలు అలాగే ఆయన చిన్నప్పుడు ఆడిన పాతతాల పత్ర గ్రంథాలు లాంటి ఉన్నాయని విన్నాను మొదట ఆయన దగ్గరికే వెళ్దాం ఆయన చాలా బా చెప్తార్
అవును ఆ పెద్దయ్య తాత దగ్గర చాలా కథలుంటాయి నేను ఒక నోట్ బుక్ ఒక పెన్ గూడ తీసుకుని వస్తండ అని చెప్పే ప్రతి జ్ఞాపకాన్ని పత కథలను అన్నిటిని రాసుకున్నా ఈ రాత్రికి నేను మా ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను సద్ది పె తాను రేపు ఉదయం రాగానే అన్ని రెడీగా ఉంటాయి
అలాగే నేను కూడా మా ఇంట్లో తాతయ్య వాడిన పాత ఫౌంటైన్ పెన్ను పాత కాలం గడియారం ఏవో ఉన్నాయంట అవన్నీ వెతికి పట్టుకొస్తాను ఇద్దరంగ కలిసి మన ఊరి పాత జ్ఞాపకాలని మళ్ళీ ప్రాణం భోసి బ్రతికిద్దాం
పర్ఫెక్ట్ రా ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రేపు ఉదయం కరెక్ట్ ఏడింటి కల్ నేను మీ ఇంటి ముందు వచ్చేస్తాను మరి
ఆ ఇంకొక విషయం ఏందంటే మా అమ్మమ్మ ఇప్పుడే అద్భుతమైన వస్తువు గురించి చెప్పింది అది వినగానే నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది
అవునా ఏంటిది అంతగా చెప్తున్నావు నాకు తెలుసుకోవాలని ఉంది త్వరగా చెప్పు
మా అమ్మమ్మ వాళ్ళ పెళ్లి నాటి కంచు గిన్నెలు మరియు తాటాకు గొడగులు ఇప్పటికిీ వాళ్ళ పా కొత్త సామాన్ల గదిలో భద్రంగా ఉన్నాయంట అప్పట్లో అంటే ప్లాస్టిక్ గొడవలు లేనప్పుడు ఉ ఈ తాట ట్లతోనే కదా పెద్ద పెద్ద గొడవులు తయారు చేసుకొని వానా కాలంలో వాడేవాళ్ళంట
అబ్బా తాటాకు గొడుగుల నేను పుస్ తకాలు చదవడానికి సినిమాలో చూడ్డం తప్ప నిజంగా ఎప్పుడు చూడలేదు రా అది గనుక మన మ్యూజియం లో ఉంటే ఈ తరం పిల్లలు ఆచర్యపోవడం
అవును అందుకే అమ్మమ్మని అడి దాని రేపు ఉదయమే బయటికి తీస్తున్నా అలాగే అప్పట్లో రా ఇళ్లలో రాగి కంచు ఇతడి పాత్రలు మాత్రమే వాడేవాళ్ళు కదా వాటిలో వండిన అన్నం తిన్ ఆరోగ్యానికి మస్తు మంచిదంట ఇప్పుడేమో అల్యూమినియం ప్లాస్టిక్ వస్తువుల వల్లే అందరికీ రోగాలు వస్తున్నాయని మా అమ్మమ్మ అంటంది ఎప్పటికీ
నిజం రా అప్పట్లో మధ్య చిలకడానికి కూడా ఒక పెద్ద కవ్వం ఉండేది దానికి ఒక తాడు కట్టి ఇద్దరు చిలు తంటే అచ్చశుద్ధం ఎంత బాగుండేదో కదా ఇప్పుడు మిక్సీలో వేసి అర సెకండ్లో మజ్జిగ చేస్తున్నారులే గానీ ఆ టేస్ట్ అస్సలు రావట్లేదు
అవునవును అలాగే మన తాతల కాలంలో పైసాలు అనాలు దమిడీలు ఉండేటి కదా అనా బేడా చారన అని పిలిచే వాళ్ళంట ఆ పాత కాయిన్స్ కొ మా తాతయ్య దగ్గర ఉన్నాయి వాటిని కూడా మనం ఒక గాజు పెట్టలో పెట్టి ప్రదర్శిని వచ్చుగా
వండర్ఫుల్ రా పాత నాణాలు కలెక్షన్ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా చూస్తారు అలాగే అ అప్పట్లో బతుకులు బట్టలు ఉతకడానికి కుంకుడుగాయ వాటిని వాడేవాళ్ళ అంట కదా అలాగే స్నానం తల స్నానం చేయడానికి కూడా శీకా కాయపొడి వాడేవారంట ప్రకృతి తి హాని చేయకుండా బ్రతికిన ఆ జీవన విధాన ఎంత గొప్పదో కదా
నిజమే అప్పట్లో పర్యావరణం ఎంత స్వచ్ఛంగా ఉండేదో ప్లాస్టిక్ అనేదే లేదు మనం మీ మ్యూజియం ద్వారా కేవలం వస్తువులనే కాకుండా ఆనాటి జీవన సూత్రాలను కూడా ప్రచారం చేయాలి పెళ్లి కాకముందే సమాజానికి ఉపయోగపడే ఇంత పెద్ద ఇంత బాధ్యతను తీసుకున్నందుకు నా మనుసయితే సంతోషంతో నిండిపోయింది
నాకు అలాగే ఉందిరా మనం చేసే ఈ చిన్న ప్రయత్నం రేపు మన ఊరికి ఒక మంచి పేరు తీస్ వస్తుంది సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి మా తాత దగ్గర ఇంకేవైనా వస్తువులు ఉన్నాయేమో వెతుకుతాను రేపు ఉదయం కరెక్ట్ ఏడింటికల్ల నేను వచ్చేస్తాను మీ ఇంటికి
ఉమ్ సరే మరి మిగతా విషయాలు నువ్వు డైరెక్ట్ వచ్చానాక మాట్లాడుకుందాం
ఉమ్ అలాగేరా
ఉమ్ బయలుదేరేటప్పుడు ఫోన్ చేయ్
ఆ చేస్తాను